హాలో
హా ఏం చేస్తున్నావు
ఏం లేదు నువ్వేం చేస్తున్నావు.
నేను ఇప్పుడే తిన్నాను అలా కూర్చొని ఉన్నా ఇంకా
అవునా
హు మీరు
నేను కూడా తిన్నాను ఇంతకు ముందే
ఆహా అదే ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము ఎటు వెళ్దామని చెప్పేసి అంటే లేదండి. రా శ్రీరామ్ ముడి ఇది ఉంది కదా మ్యారేజ్
శ్రీరామనవమియా
ఆలా శ్రీరామనవకి భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం
అవునా అండి వెళ్లారా ఇంతకు ముందు ఎప్పుడైనా
లేదు ఇదే ఫస్ట్ టైమ్ అందుకే వెళ్ళాలనుకుంటున్నాం దాని గురించే మాట్లాడుతున్నాము
అవునా
మీరు ఎప్పుడు అవును మీరు వెళ్ళారా
లేదండి నేను వెళ్ళలేదు ఇట్లా టీవీలో న్యూస్ లో చూడడమే మేము కూడా వెళ్ళాలి చాలా బాగుంటుందంట అక్కడ కళ్యాణం
ఆ రిసెన్ టుగా మా అక్క వెళ్ళింది మన భద్రాచ చలంకి అయితే అక్కడ ఇంకా మన లాంచ్ ఉంటది కదా లాంచ్ లో రెండు కొండల మధ్య నున్ ది ఆ వాటర్ లో నది ను నుండి వెళ్తుంటే చాలా బాగుంటుందంట ఫీల్
పాపికొండలా
ఆ పాపికొండలు పర్ణశాల అక్కడ అన్
అ అవన్నీ చూసారా
ఆ బాగుంది అందుకే వెళ్దాం అనుకుంటున్నాం అలాగే రాములవారి కళ్యాణం అక్కడ దర్శిస్తే ఇంకా బాగుంటది
అవునవును
ఇంకా అక్కడ బొంగు చికెన్ ఫేమస్ అంట
అవునా ఆహా
కెల్లా రెడీ చేస్తారో
నాకు తెలియదండి విన్నా బాగుంటదని గాని నాకు తెలిదు
బొంగులో చికెన్ ఏసి ఉడికిస్తారండి అది గూడా తెలియదా ఏమైనా తెలియదు అని చెప్తున్నారు
తెలీదని తెలియని దాని తెలీదని చెప్తారు మరి తెలుసు అంటే అట్లా చేస్తారని తెలుసు కాని మళ్ళీ ఏమన్నా
అదే తెలిసింది చెప్పాలి ఎప్పుడు గాని తెలువదంటే అందరికి తెలువదు ఈమె కని పడిపోతది ముందు నీకు తెలిసిందైతే చెప్పాలి కదా ఆ
మీరు అందరు వెళ్తున్నారా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ వేస్తున్నారా
ఆ ఫ్యామిలీ మొత్తమే అనుకుంటున్నాము మీరు ఎక్కడికెళ్ళిరు భద్రాచలం గాకుండా ఎటైనా ఎళ్ళిరా పుణ్యక్షేత్రాలకు
మేమా నేను ఎక్కడికి షిరిడి వెళ్ళాను చిన్న అంటే చిన్నప్పుడు అంటే మరి చిన్న కాదు తెలుసు టూ టైమ్స్ ఏమో వెళ్ళాము మస్త్ బాగుం టది అక్కడయితే చాలా బాగుంటది మస్త్ ప్రశాంతంగా అనిపిస్త
షిరిడి ఎక్కడుంది
మహారాష్ట్ర
మహారాష్ట్రకు వెళ్ళారా మీరు
అవును
అవునా వన్డే వన్ డే వన్డేలో వెళ్ళొచ్చా షిరిడికి
అంటే నా మేము ఎళ్ళినమ్ ప్రకారం మేము ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి రీచ్ అయ్యాం అన్నమాట అక్కడ నాకా అంటే ఇప్పుడు ఎట్లుందో నాకు తెలీదు మేము అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు
ఆహా ఎట్లా వెళ్లిరు ఫ్లైట్ బుక్ జెసిర్రా
ట్రైన్ లో
ట్రైన్ లోనా
ట్రైన్ ట్రైన్ లో ట్రైన్ లో వెళ్ళము అక్కడ టూ డేస్ ఏమో ఉ న్నాము
సాయిబాబకి రోజ్ ఫ్లవర్స్ ఇష్టం అని విన్నా అంటే అక్కడ అమ్ముతారా
ఆ రోజ్ ఫ్లవర్స్ ఆ పూలే ఏంటి సన్నజా సంథింగ్ ఏదో ఉంటాయి సంపంగా పూవు లో మరి ఏంటియో తెలియదు పడుగుట్లు ఉంటాయి చాలా బాగుంటాయి స్మెల్ కూడా బాగుంటది అక్కడ మస్తు ఉంటాయి అ రోజున్ను అది కలిపి ఉంటది ఆ ఆ శాప్ ఉంటది గానీ అవి వైట్ కలర్ లో ఉంటయి సంపెంగ పూలో మరి ఏంటిదో నాకు క్లారీటిగా పేరు తెలీదు కానీ అవి కూడా ఉంటాయి చాలా బాగుం ట్టది
అవును ఆ ఫుడ్ ఫుడ్ ఫ్రీగా ఉంటుందట
ఎక్కడ
సిరిడీలా
ఉంటది కానీ వేస్ట్ చేయొద్దు ఎంత తింటాం ఏమో అంతే తినాలి ఎక్కువ వేస్ట్ చేయొద్దు ఫుడ్ ని
అంతే వేసుకోవాలా
హలో
ఆ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీరు వెళ్ళలేదా
మేము వెళ్ళలేదు షిరుడికి కూడా వెళ్ళలేదు ఓన్లీ వేములవాడ కుండగట్టు నా మన కృష్ణుడు పా భూమి మీద ఉంటాడు కదా
ఆ అవునవును విన్న నాంపల్లి దగ్
ఆ నాంపల్లిినే
హ
విన్నా ఏంటి తూ మీరు చూడలేదా
అంటే చూసాంగానీ అది ఎప్పుడో దింకుడు తలే
ఆ హందుకడి అన్ తెలుపది తర్తులే అదు ఎందు త పట్లా
అంతే అట్లా మీరు వెళ్ళిండ బాసరకి
చిం సరస్వతి అమ్మ భారతి బాగుంటాది అక్కడ ఇక్కడ కూడా మేము బోటింగ్ చేసాము ఇంకా గుర్రాలు ఉండే ఒంటెలు ఉండే అయితే వాటి స్వారీ చేసినాము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తలా
అవునా అక్కడ వాల్మీకి గుహ అని ఉంటదంట వెళ్ళిండ అక్కడికి
నండి వెళ్ళిన అందులో కింద నుండి వెళ్ళాలి గుహలో అ
ఆ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్లారు పుణ్యక్షేత్రాలు మీరు ఇంకేమైనా
ఆ అవునండి ఇంకా ఇక్కడంటే ఆ అయ్య అప్ప దగ్గర రామేశ్వరం మా మమ్మీ డాడీ వెళ్ళరు
హ
రామేశ్వరము ఇంకా ఆ మన సౌత్ ఇండియాలో ఉండేవి అన్నీ
అన్నిీ చూసింట ప్లేసెస్
అవునడి మన ధనుష్ కోటి కూడా ధనుష్ కోటి అవును మధుర మధుర మధర మధుర మీనాక్ష అందులోనే కదా ఆ సాంగ్ తీసి్ర మహేష్ బాబు మూవీ
హ అవును
బాగుంటది కేరళ కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్
ఉ
ధనుష్ కోటి అనేది ఇండియా యొక్క లాస్ట్ పార్ట్ అక్కడికి ఎల్లిరు అవునండి అవే మేము గూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము
అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటా మరి
బాగుందండి చాలా బాగున్నాయి మన దగ్గర ర కన్నా ఇంకా అక్కడ చాలా నీట్ గా క్లీన్ గా పీస్ఫుల్ గా చాలా బాగుంది అన్నారు
అవునా
అందుకే మేము గూ వెళ్ళాలి అనుకుంటున్నాము
ఊ ఈ వేమ్లవాడ కెల్లిండ్ర డెవలప్మెంట్ జేస్తున్నా అన్నారు గదా నిజమేనా
మేము రీసెంట్గా వెళ్ళలేదండి ల్లి టు త్రీ ఇయర్స్ అవుతు అండి
ఆ
ఆ మొన్న సమ్మక్క సారక్క జాతర మేడారంలో జరిగింది కదా కోట్లాది భక్తులు వచ్చారు
అవునా
తెలిదా మీకు
తెలుసు తెలుసు
న్యూస్ పేపర్లలో అ మొత్తం అన్ని వచ్చా న్నాయి కదా మళ్ళీ అక్కడ మంచిగా గిరిజన ప్రాంతాల ఉండే ఆ అమ్మాయిలు వాళ్ళనే విగ్రహ అలాజేసిరు ఎంట్రెన్స్ లో
మీరు యెళ్ళిండ అక్కడికి
మేము టూ ఇయర్స్కి ఒకసారి అట్లా వెళ్తామండి
ఆహా చాలా బాగుంటదా మేడారం
ఆ గిరీ జన ఎంతో ఈ మన ఆసియా ఖండంలోనే అతి పెెద్ద గిరిజన జాతర అది మన ఆడు ల్లలో పుట్టిన అమ్మవారు మీకేం తెలుసు సమ్మక సారక్క మీరెట్ల జరుపుకుంటారు
ఆ
సమక్క సారక్క మీరు ఎలా జరుపుకుంటారు అంటున్న
ఎలా జరుపుకుంటార అంటే అందరు జరుపుకునేలాగని
ఇంట్లో ఏజే తరు
మేమా మేము ఒడి వోస్తాం, అంటే ఇట్లా ఉంటాయి కదా బ్లౌజ్ పిసేస్ అందు బియ్యము, కొంచెం బెల్లం, బంగారం అంటారు. కదా అది గాజులు, ఆ ఇంకా కొంచెం ఏంటి ఇట్లా ఐదు సార్లు బియ్యం పోస్తారు. ఓడి పోస్తా అంటారు కదా, అట్లా పోసి ఆ దేవుడి దగ్గర పెట్టేసి వస్తాం అన్నట్టు మళ్ళా అక్కడిగా మొ కుకుంటే మేకను అన్న కోడినన్న అట్లా కోస్తారు
ఆ మీరు సారీ ఆ
ఆ
ఈసారి కోడి కోసార మేక కోసార
కోడినే కోడినే కోసము
ఆహా ఒకటా రెండా
రెండు
రెండు ఆ సమ్మక్క తల్లికి సారక్క తల్లికా
కాకపోతే మేడారం వెళ్ళలేదు, మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఇక్కడ మా దగ్గర కూడా జరుగ్
అవునండి అక్కడ మొదటికెళ్ళని వాళ్ళకి కి ఊర్లో ఆ ఊరు వాళ్ళకి గద్దెలు నిర్మాణం చేసి చేస్తారు ఎందుకు గుడి గట్ లేదు మరి సమ్మక్క సారక్క దేవుడికి
ఏమో దేవుడు ఇంకా కట్టనీయలేదని అంటారు. కానీ గద్దలనే డెవలప్మెంట్ చేసారు ఇగా
అవును బాగుంది. ఈసారి ఇంకా టూ ఇయర్స్ కి, ఇంకా బాగా అయితది.
ఆ మేరెల్లిన్ర అక్కడికి
ఆ అక్కడికి టూ ఇయర్స్ ఒకసారి వెళ్తాం కదండి
అవును ఈ ఇయర్ ఎల్లిండ్రా మరి
ఏమి చేసిరంటే ఒక పాప తప్పిపోయింది అయితే అట్లా ఇంకా ఎవర్ కావద్దు అని ఒక అమ్మ ఏం చేసిందంటే, చేతు మీద రాస్తే చెమటకపోతది కదా, అందుకేనే ఇక్కడ మడమ మీద ఉంటే టది కదా మోచేయి కిందకి అక్కడ ఎంత పెద్ద పేరు ఆ ఫోన్ నెంబర్ రాసిర్రు అన్నట్టు ఆమె ఒకవేళ తప్పిపోయినా ఆ నెంబర్ కి కాల్ చెస్ అయితే మన పేరెంట్స్ వస్తారు కదా అని అట్లా ప్లాన్ చేసింది పోలీస్ అసలు మంచిగా అప్రిషియేట్ చేసి
ఉమ్ కానీ అక్కడ బిజినెస్ కూడా ఫుల్ చేసిన కదండి, వేడి నీళ్లది అవి ఇవనీ
అవును, అవును. వేడి నీళ్ళు యాభై రూ పాయల కండి.
సరే మరి, సరే అండి.
ఆ సరే అండి బాయ్.